హలో
ఆ అక్క
వినబడతాందా రా
ఆ అయిన వినబడతాంది. ఏం చెస్తాన్ను నిన్ననా నిన్నా ఐదయింది కావచ్చు అక్క
ఆ
ఐదైంది
ఐద అయింది పోయే వరకు ఇట్లా ఉన్నా అట్లా ఉన్నాయిగా
ఆ ఎట్లున్నాయి గట్లనే ఉన్నాయి ఏం చెయ్యాలి వచ్చి శాతకాల ఆ
ఇగ ఇల్ ఉడ్స్కున్న వండుకున్నావ్ తినార
ఆ
హమ్ ఎగ్గు టమాట అన్నావ్ కదా
ఆ
ఎగ్గు టమాట
ఆ
హ్మ్మ్ పనులైనయా ఇప్పుడు
పని అయింది కదే కర్రీ ఉన్నది
హ్మ్మ్
ఆ అన్నం వండనా కూర అది నీళ్లు పెట్టుకున్న స్నానం చేస్తన్నాని సప్పుడ ూగుస్ ఉన్నాయి ఖాళగానే ఉన్నా కదా చేసినా
మరి రేపటి రాకుంటేది గుడికి పోయి అర్థం కదా చీర ఉన్నాయంో
ఇదిగా నాకు పండగ అయింది
ఆయిందా
నేను నేచ్చినాక పడుగ అయింది
ఆహా
ఆ పండుగ అయింది ఈడికి వచ్చినాకనే అయింది
ఇప్పుడు చదివితే చదువుతావారా
ఏంటిది
ఇప్పుడు నువ్వు డిగ్రీ చేసినవు్ కదా
ఆ
ఇంకా మళ్ళా చదవాలా అద్దా
నేనా
ఆ
చదవననే సప్పుడు చేయకుంటిని
హ్మ్మ్ ఏన్నా చేసినా అయిపోవు కదా గ ఇంలా పోస్టింగ్లు పడతానేయి కదా
ఆ ఆ కవే పోస్ట్లు ఏమన్నా పెడితే అప్లై చేద్దామని చూస్తున్న
ఆ మరి పో పంపితడా
పంపకపోతే ఏం చేస్తాడు ఫస్ట్ అది కూూలంగా ఉండి మనం పోదంమంటే ఏం కాదు
ఉ
హ్మ్మ్ ఇ అయన చెప్పినట్టు లాగ అన్నిటి వద్ద అనుకుంటుంటే మరి ఇంట్లా కూర్చొని తింటే ఎట్లా
కాద ఇప్పుడే సంపాదించుకోవాలి తర్వాత సంపాదించుకోాల
మా ముందు ముందుగా మనక ఎవడు ఇడు చేతిలో రూపాయి లేదు వెన కాస్త బస్తలు ఏమి లేవు ఆ అయవానంగా ఇల్లు లేదా ఎట్లా
ఇల్లన్నా కట్టుకోవాలి లేకపోతే ఏదన్నా పని చూసుకొని ఇల్లు కట్టుకుంటే మన మన ఇల్లు మనకున్నా గాని లోన్ తీసుకోని కట్టుకున్నా గాని ఉప్పుతో దిన్న కారంతో దిన్న మన ఇల్లు మనం
మన ఇల్లు మనకుంట
ఉమ్ మన కిరాయి కుంటే కిరాయికి పైసలు ఇచ్చేదాకా వాళ్ళు ఊకుంటారా
ఉమ్
నువ్వు ఉపాసం ఉన్నా ఈ నెల వద్దు అంటాడా అనరు
ఆ అదే గదా వచ్చిన బాధ అందుకోసమని ఏం జేయాలో తెలుస్తలేదు ఆ కళ్ళు మూసి దెర్శే లోపు రెంట్ వత్తోంది
ఎంత రేంటూ
మూడు యేల ఐదు వందలక్క
మూడు రూమ్ ల
ఆ మూడు రూమ్ లు
ఇంగ నయమేది తీ మూలుగ్కనా
అంతే అంటవా ఏ నాలుగు వేలు జెప్పిం నాలుగు వేలు ఐదు వేలు జెప్పి
ఏంది ఐదు వేలు ఆరు వేలు ఇక్కడ
ఆ నాలుగు వేలు ఐదు వేలు జె ప్తే మేము మూడు వేలకి ఫస్ట్ మూడు వేలే ఒక కొన్ని రెండు మూడు నెలలు మూడు వేలు దీసుకున్నారు
ఉమ్
తర్వాత మళ్ళా మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు
అదే ఆన్నే నయం ఉన్నట్టున్నది.
ఉమ్
ఆ నే నయం గీ కాజుపేట్లనట స్టిచింగ్ నే చేత్తారట గాదురా
ఎక్కడ
ఇప్పుడు నువ్వు మిషన్ దీసుకుంటావా తీసుకుంటావా
ఎందుకు
ఉన్నయాట మిషన్లు నాలుగు వేలకు ఒకటి అమ్మిన్ రట మరి అది
ఎవళమ్మిలట
ఎవళో అమ్మిలాట మా చెల్లమ్మ అంటాంది
ఆ
అయితే గక్కడ నేర్చుకోవడానికి బోతే మధ్య మధ్యలా వచ్చినం
ఆ
మధ్యలో వత్తే అటు పోయినా మంచిగా ఉండు పదిహేను రోజులు పోయినా మా మాకు మిషన్ మిషన్ వచ్చు మంచిగా
ఆహా నేర్పించినంక మిషన్ ఇత్తాలటనా
నేర్పిచి మిషన్ ఇత్తాల్లు మిషన్ ఇచ్చిరు మాకు అయితే ఆదివరకు కోమరక్క మాకు నేర్పిందా నేర్పి పింది ఓ గట్టనే అనుకొని ఇత్తరో యియ్యరో అనుకొని ఎండల అప్పుడు నే ప్రెగ్నెంట్ తోనే ఉన్నది భొత్తతోనే నడిచిపోయినాం గక్కడ దాకా లావణ్య ఏం జేసింది కరెక్ట్ అడ్రస్ మాకు జెప్పలేదు
ఆ చెప్తే అయిపోవ్
చెప్పలేదు కాంప్లేసు గా సీతక్క కాంప్లేస్ కాడికి పోవాలి అది ఇది అంటే ఆ పోయినాం అక్కడ దాకా అక్కడ దాకా పోతే వేరేటోళ్ళు నేర్చుకుంటానికి గిక్కడ కాదంటే గా గిరిజన భవనము ఉన్నది చూడు బండారు పలికాడుక్కడ ఆ ఇక్కడ అంటే ఇగ మస్తు దూపు అైతాంది ఎండ బాగా కుడుతుంది అంతల్నే గా ఘట్టంపల్లె అశ్విన్ అక్క కలిసింది ఏం పోతారు ఏం కాతం మస్తు మందు ఉన్నారు అన్నదా అనిడుతాను సప్డ గిట్టే మారిన ఇంకా
నా ఇయిటే ఆచ్చిలా నన్న అన్నరప్పుడు
ఆ ఇగ ఏం చేసిన పొల్లను ఆటో ఎక్కించినాము ఇగ రాజ అత్తకు ఆంధ్రకి చమటలు వత్తాన్నయిగ వంద రూపాయలు గొంటక పోయినా వంద రూపాయలు కొంట పోనా ఆగురు రా జ్యూస్ తాగుదాం అని అన్న జూస్ దాగుదాం అంటే వాడేం చేస్తాండు గప్పుడే షీమిడి తీసిండ్రా
హ హా హ హ హా
చీమిడి తీసి లాగుకు పోస్ లాగుకు పూసుకున్నాడు ఆ బద్దక్క నువ్వు తాగాకుంన్నా మంచిదే అని అర ధాంసప్ తీసుకుంటా ఆగు అని అంటే అద్దక్క ఇగ మొరుగుదగ్గరికి అచ్చింది గదా పోదావ అచ్చిన
అదెంజేత్తరు గలీస్ కనిపియాద
ఇ మంచిగా అనిపయలేదు గ ఇప్పుడు ఇక వీణ వీళ్ళ అందరుూ వేలు కుంటా కూడా వేయింది వీనా ఈనా అందరూ పోతే వాళ్ళం మెషిన్లచ్చినాయ్
ఊ
కొంతందునికి రెండు రెండు మిషన్లు వచ్చినాయట
ఊ
రెండు రెండు మిషన్లు వచ్చినట ఒక మిషిన్ అమ్ముతాన్లాట మరి తీసుకుంటావా అని
నాలుగు వేలన్వట్టే
ఆ
ఆ
కొత్త కాదురా ఇంకా ప పదివేలు
ఓర్లాన్ మిషిన్ ఉన్నదా అక్క
ఏమో ఊర్లాక్ మిషన్ ఉంటే నయమే కదా
ఆ దాంట్లో రెండు రకాలు ఉన్నది మిషన్ ఈ నార్మల్ కుట్టేసుకోవచ్చు ఓర్లాక్ కుట్టిచ్చుకో
ఊ
కాతేద టైట్గా వత్తాందని మోటర్ తెచ్చుకుందామని సూసిన
ఆ
మోటార్కు పైస లేక ఆగుతాన్న మీషన్ నాంటాలా నేనిప్పుడు
త ఇప్పుడు అది ఎంత కొన్నావ్
ఆ బాబు దగ్గర ఉండే బాబు మాకు పైసలు ఇయ్వాలె కదా పైసల కింద తీసుకున్నాం
ఎంత
ఎంత ఇయాల పదివేలు ఇయ్వాల
ఊ కొత్త దేనా
కొత్తదే
ఊ
కొత్తదే కాని ఇక బాప పైసలు ఇయ్యాల అంటే ఇక పైసలు ఏడిస్తా అం పైసలు కింద ఇ తీసుకుంటతి నేను ఏ ఎన్నైనా కొనుడే కదా అని తీసుకున్నా
మోటర్ కట్టించుకోవాలి దానికి
ఆ మోటర్ పెట్టటిేసుకోవాలి అక్క టైట్ కంటే టైట్ వస్తుంది అసలు కూడ కాదుంతల ది ఆయిల్ వేసడు కాదు ఆయిల్ వేసినా ఆ రెండు మూడు రోజులు వేసినా ఆయిల్ రెండు మూడు రోజులు వేసినా న అది గట్టిగా వస్తుంది బాగా
అదే రెండు మూడు రోజులు వేసి అయిలు వేసినాక తొక్కాలి
ఆ
దాన్ని ఊక తొక్కాలి తొక్కుతే తొక్కుతే అవి స్ప్రింగులు అనేది లూజ్ అయితాయి మంచిగా వస్తాది
ఊ ఊ‍
ఇంకా అట్టనే మూల పెడితే గట్టిగా వస్తది
గట్టిగానే వస్తా అందే అసలు గ ఇంత కూడా ఇంచు కూడా కదులుతలేదు
అదంతా తుడవాలే
ఆ తుడిసిండు అక్క బాప రోజు ఏడు కాసినప్పుడు అంత తుడిచి పెెటి అంత దుడిచి పెడితే చూసిండు ఆ ఇలేసిిండు ఆ ఏదో ఒక బాబు కూడా గట్టుకనే వస్తాంది ఇక
అ యో గాటు ఎట్లాయింది
ఇంకా టైట్గా వస్తాందని మోటార్ అన్నా తీసుకుంటానని చూతాన
ఆ ఇకా కాజుపేటల మనం కట్జ క్లాత్ కట్ చేేసి తారంట
పీస్ వర్కు
ఆ ఆ కట్ చేసి ఇత్తనట మనం కుడితే మనకు డబ్బులు ఇస్తారట కదా
ఇత్తరు ఇత్తరు కానీ మ మనకు పర్ఫెక్ట్ రావద్దా
ఆ అతకు పెట్టుడేనాట కాదు
అంటే హాస్టల్ బట్టలు అయితేన మామూలుగా గుటుతాం హాస్టల్ బట్టలు కుడతాం కనకి బ్లౌజ్లు అయితే మనకు జాయింట్ చేసారు రావద్దా
ఉ
ఇంకా ఇప్పు ఇప్పుడు ఇ అయితేనో పెట్టుకోట్లేక్క చేసుడా
ఈసారి తక్కువపోయిందట
సర్తకు సతకు పోలేదంటే వాళ్ల యారుాలట
ఆ ఆ పోయిందాటా ఆ పోతేనే రెండు మూడు రోజులు ఐదారు రోజులు లో పోయిందట పోతే ఆమెకు నడు న వత్ందాని సప కూకున్నదట వాల యారళూ పోతా అందాట
ఆ ఆ
అలా యారారురు పోతాందాట కుడతాందాట అతాందాట
అగదే చెప్పిది నువ్ పోయినా అక్క అంటే నే పోలేదురా అన్న నాతోనైతే
ఆ
ఆ కా వాళ ఏరాలే పోయిందట పోయి కుట్కొని వత్తది అట ఆమెకు వత్తాది అంటా గా మెషన్ పని
ఆ ఆ చ్చి మనకు కర్ చేేసిస్తే కుట్టుడు అస్తతే ఒకసారి రెండు సార్లు చూస్తే మాగా ది వచ్చినాక కుట్టే అయిపోతుది మిషన్ నేర్చుకొని ఉండాలి
ఆ
ఇంకా ఈ పిల్లల చదువు కోసం ఆటే వద్దామని చూతారు చుత్తనాము నేనే
అంతేనా రాలి మరి ఏం చేద్దాం
ఇక ఎళ్ళనన్నా పని చూసుకోవాలి లేకపోతే స్టిచ్చింగ్ అని చేసుకోవాలి
ఆ ఏదో అండి ఏదోకటి చేసుకుంటే అయిపోయ
ఉమ్
సరే అక్క ఆ సరే అక్క